ఏముంటది మరి ఇప్పుడు మీ హాస్టల్లో ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది
ఏమన్నా తిన బుద్ధి అయితది అంత ఇంత పొట్టొచ్చింది.
హా హా హా వాకింగ్ చెయ్యకపోయినావ్ తిన్నంక
రోజు సాంబార్ ఏ సరిపెడుతుంది అమ్మ కింది కోనీక వస్తారు. మొత్తం చల్లగ ఉంటుంది. స్వెటర్లు తెచ్చుకోలేదు ఏం తెచ్చుకో మ లేదు
ఈ ఎండాకాలం లేడ సలి పెడతాందీ మీ
ఆ అదే గదా ఇగ అంత ఆగమాగం ఉ
ఉ
ఉ ఎవడి ఏస్తరులే సప్పడకున్నా ఏమో ఇగ నాకి తినబుద్ధైతలేదు. ఈ రోజు ఎమ్ తిన ఇగ కంపెనీ పోతే ట్వెల్వ్ థర్టీకి ఉంటది. అర్ధరాత్రి తినాల్సి ఒస్తుంది. ఎప్పుడు తింటున్నాము ఎప్పుడు ఎప్పుడు చూస్తున్నాము ఏం తెలుస్తలేదు.
ఊ వాచ్స్ కూడ అలోవ్ ఉండద
ఆహ్ అమ్మగవన్నీ ఏముండయే, మొత్తం ఉ
ఆడ మాక్ టైమ్ ఎట్ల తెలుస్తదే
ల్యాప్టాప్స్
మీరు ల్యాప్టాప్ తీసుకపోయినవ నువ్వు
లేదు కంపెనీ ల్యాప్టాపే కం ఎన్ని ల్యాప్టాప్లు ఉంటాయి తెల్సా ప్రతి ఒక్క స్టేజ్ కి లైన్ల ఒక ఇరవై ల్యాప్టాప్లు ఉంటాయి. ఏ ఎవ్వరి చేత్ల చూడ్ ల్యాప్టాప్లే ఉంటాయి మొత్తం
అవునా
ఉ నువ మాకు ఐడి ఉంటది కదా మేము ఏం వర్క్ చేశ్న కాని మా ఐడిలనే మేము అవన్నీ చి ఎస్ పోలన్ మాట ఏమైనా బోర్డ్స్ గాని, అవ్వని బార్కోడ్స్ ఉంటాయి.
హూ
సారుంటది ఆ ఆ వార్కోచ్చు. స్కాన్ చేసుకొని మ బోర్డ్ల ఎస్కోవలి. మన మన ఏ వరకు అయితుందో ఆ
ఉ
ఏమని ఇష్యూ వచ్చినా, ఎమన్న అయినా గానీ ఆ ఐడి కొడితే డైరెక్ట్ తెల్సిపోతది. ఎవరు పాస్ట్ చేసిర్రు ఏంటిదిగని. బోర్డ్కెమన్న అయినా గానీ, రాత్రి స్టేజ్ల స్కానింగ్ ఉం ది అంటే ఎవరి ఎవరి ఎస్తే వాళ్ళు స్కాన్ చేసుకోవాలి వాళ్ళ ఐడిల టూడి స్కానర్ ఉంటది. ల్యాప్టాప్. ఉంటది. ఎవ్వర్ ల్యాప్టాప్ వాళ్ళకె
ఉమ్
అన్ని ల్యాప్టాప్స్ ఉంటయి. ని ఎన్ని బ్లాక్స్ ఉన్నయి తెల్సానే టెస్ టూ, టెస్ త్రీ, ఐటి ఐటీ వాళ్ళ కంట సెవెంటి కే అంటనే సాల్రీ.
సెవెంటి కేే యా!
అంటే వాళ్ళది అడ్మీన్ అంటే ఇట్ల ప్రిపోర్టింగ్ అనుకుంటా అంటే సిఎస్ఈ రిలేటింగ్ ఇగా దాంట్ల ఎట్లంటే మ్యాన్ పవర్ ఏడ కావాలంటే ఆడనే ఓ కొందరున్నరు. ఆ రిపోర్టింగ్ చేస్తారంట వాళ్ళు ఏం లేదే అరాం పని వచ్చి ఆ మానిటర్లా, ల్యాప్టాప్లల్ల కూర్చొని రిపోర్ట్ చేయాలి గం తె షిఫ్ట్ మొత్తం గదే ఎత్తరు ఇగ కొం కొందరేమో ఇంజనీర్స్ మిషిన్స్ చూస్తారు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటే కొందరే మో ఐఈటి నువ్ ఏమన్న ఇష్యూస్ ఉంటే సాల్వ్ జేస్తరు. ఏ కలర్ ఆఫ్రాన్ ఆ కలర్కే మాట ఇప్పుడ్ మేం ఎంఎల్బి అన్మాట. మదర్ లాజిక్ బోర్డు అంటే ఆ బోర్డ్స్ రెడీ అయితయి. అది మేము గ్రే కలర్ ఎఫ్ఎటిపి ఫైనల్ అసెంబ్లీ టెస్టింగ్ ప్రోగ్రామింగ ప్యాకింగ్ ప్యాకింగ్ అది గ్రీన్ ఎక్కువ ఎఫ్ఎటి వాళ్ళే ఉంటరు ఎందుకంటే టెన్త్, ఇంటర్ బేస్ పైన జాయిన్ అయితరు కదా అం త వాళ్ళే ఉంటర్ ఎ క్కడెక్కడ్ నుంచో ఉన్నరే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆ కేరళ తమిళనాడు, కర్ణాటక కర్ కర్ణటక కొంచం కొంచం కన్నడ నేర్చుకున్నాం మా అక్క వాళ్ళు ఉంటరు కదా కన్నడ నేర్చుకోవే కన్నడ నేర్చు కో పోయేలోపు అంటరు. కొంచం వచ్చాక వాళ్ళక్ తెలుగు యాస్ ఎ తెలుగు సినిమాలు, తెలుగు పాటలే చూస్తరట.
ఆహా
కొంచం మంచిగ్ మాట్లాడ్తర్ ఆ అక్క వాళ్ళిగ
ఆహో
ఏమంటరు వాళ్ళది కన్నడానే ప్యూర్ కన్నడానే ఇక్కడ ముగ్ బాగలన్ ఉంటదట దాని దోశ ఫేమస్ అం ట మొత్తం ఇంత బండలా ఉంటదట దాన్ మీదంతా గీ పొడి ఆ కర్రీ అంత ఏసేస్తరే ముప్బాగల్ దోస ఆట ముప్బాగల్ దోస అక్క చెప్తుంది. అక్కకి ఇద్దరు పిల్లలు అప్రెంటిస్గ జాయిన్ అయి ది వన్ మంత్ అయితుంది అక్క వచ్చి అంటే అప్రెంటిస్ వాళ్ళక్ సిక్స్టీన్ కే ఇప్పుడు మాక్ గుడా అంతేగని కాంట్రాక్టర్ మింగుతడు మధ్యల
ఆ హ
అది బాలా నేన్ నేన్ అన్నా వాడితోనే అవ్ను అన్ని ఎక్స్పెన్సెస్ ఫ్రీ అన్నరు అట్లన్నరు మా ధరణే కదా అంత దూరం నుంచెళ్ళి ఆ అంత దూరం నుంచి ఇక్కడికొచ్చింది ఇప్పుడ్ ఎందుకు గట్ల మాట్లాడూ మేమే కదా పెట్టుకోవాలి అన్నా మేం ఇస్తాం డబ్బులు అన్నం అందుకే గదా సిక్స్టీన్ ఫైవ్ వస్తాదంటే మీరు ఫిఫ్టీన్ అనే చెప్పిరు కదా మాక్ ఫిఫ్టీన్ అనే చెప్పిండే వాడు ఫిఫ్టీ టీన్ థౌండ్ చేతికొస్తాయి అని అన్నాడు నా సిక్స్టీన్ థౌసండ్ ఫై్ హండ్రెడ్ ఎట్లా అంటుండు వాడు ఇప్పుడు పక్కా సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తారా నెక్స్ట్ మంత్ అని నీను అన్న అ ఆవును అంట కదా అని నీను అన్న మరి ఎందుకట్లా చెప్ పి మోసం చేయాలి తెలుసా ఎంత మంది తెలుసా ఇన్ని కాంట్రాక్ట్లు తెలుసా అమ్మా అందరు ఆడపిల్లలే ఎక్కువ మళ్ళా ఇక్కడ కూడా ఫీమేల్సే ఎక్కువ కావాలి ఎక్కువ ఆంధ్రా వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాని తెలుగు అంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఈ కన నడవళ్ళకి వచ్చే తెలుగు కానీ మాట్లాడరు
ఓ హో
ఇగ మ డిఆర్ఐ అని ఉంటది ఒకటే ఓర్రుతది కొనం కోణం వచ్చు తెలుగు కొనంకోనం రాదు సిమ్లర్ వర్డ్స్ఉంటాయి కదా తెలుగు వచ్చా వచ్చు వాళ్ళకు
మ్
ఇగ సిమిలర్ లేనివి ఉంటయి కదా అవి కష్టంగా మాట్లడుతారు మనం కూడా అర్ధం చేసుంటే మాట్లాడగలుగుతాం అ రోజు వింటున్నా కదా అవే వచ్చు ఎవ్వరు చూడు అదే అందర కనడ వాళ్ళే ఫస్ట్ రోజు అయితే భయమైందే ఏదసలు భాష తెలువదు ఎం తెలువదు బట్లర్ ఇంగ్లీషే అమ్మా అ ఇంగ్లీష్ మాట్లాడితే మన ఇంగ్లీష్ పోతది
అమ్మా
మ్ మన ఇంగ్లీష్ పోతది హిందీ వస్తది కొందరు కొందరికి అది హిందీకి దగ్గరగా ఉంటది కదా కొంచెం కన్నడ నాక్ గి ట్లాంటి వర్డ్స్ే ఉన్నాయే కమ్మి అంటే హిందీ ల కమ్ అని అంటాం కదా కమ్మి అంటే తక్కువ అని మ్ ఏమంటారు జాస్తి అంటే హిందీలో జాదా అని ఇట్లా అంటే కదా అట్లాంటివి కొంచెం హింది రిలేటెడ్ కూడా ఉం అట్ల అన్ని పెడ్క్క
ఆ
ఎం లే ఇగ ఇంకో నెల గడిస్తే చాలు దబ్బ దబ్బ అయిపోవాలనకుం నేనయితే ఈ వారం అయితే నైట్ షిఫ్ట్ నాకే రెండు రెండు టూ వీక్స్ వస్తుంది నైట్ షిఫ్ట్ నా నైట్ షిఫ్ట్ే నచ్చదు నాకు మార్నింగ్ షిఫ్టే ఇష్ మంచిగా మాబ్ బ్బుల పోయేసి వస్తా టూ వరకు వచ్చేస్తా త్రీ వరకు వచ్చేస్తా
ఆ
మస్తు టైం ఉంటది ఇగ ఇట్లు ఎవరితో ఆయిన మాట్లాడానికి సిగ్నల్ వస్తలేదు ఏం వస్తలేదు పిచ్చలేస్తుంది నాకైతే
మ్
ఎం చేస్తమే గడపడం తప్ప ఎం లేదు అయితే హాస్టల్ వితౌట్ ఫుడ్ తీసుకుందామని ఆలోచిస్ రేప్
కానీ మళ్ళా ఇబ్బంది మళ్ళా టిఫిన్ లో కూడా ఏమి వేయకుంే ఎట్లఉంటరు
ఇడ ఏం లే ఇవ్వ కూడనే మరి మీర్ వీరు పెట్టేదంత వీడు పెట్టేదేమన్న వింటున్నామా డస్ట్బిన్ లో వేసుడు తప్పి ఏం చేస్తలేం ఏదో కొంచెం తినాలి ఆకలికి అన్నట్టుగా తింటున్నాం తెలుసా అంత గోరాంగా ఉ న్నాయి కానీ అన్ని పైసలే పెట్టడం అవసరమా అనిపిస్తుంది ఈడ ఎట్లనో అట్లా అయితే ఎక్కన్నో విశాల్ మాట్ ఉందంట పోయి ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవి తెచ్చుకుంటా అయిపోతాయిో సండే ఎట్లీస్ట్ అవి తాగి తిని అయినా నీళ్లు తాగుటే అయిపోతదని
బిస్కిట్ ప్యాకెట్ లు ఇగ కెటిలు కొనుక్కోని పోవాల్సిందే మేము మ్యాగీ అన్న వేసుకొని తినేటోళ్ళు
అదే అదైనా అది నేర్చుకుంటాం కానీ వన్ మంత్ క వన్ని ఎందుకే అనిపిస్తుంది
ఏ కట్టిన్ ఎంత పడుతదే ఇప్పుడు అంత మంది ఉన్నారు కాబట్టి తక్కువనే పడుతది
అవునా అట్లయితె తక్కువాయ్యేదే ఎతుకుంటాం కెటీలు ఏమేమి చేసుకోస్తదే మ్యాగీ ఒకటి చేసుకొస్తదీ
అ మ్యాగి టిఫిన్ కి మ్యాగీ సరిపోదానే
హ్మ్ ఇంతే ఒక పెద్ద మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు అ గంతే
ఆ
ఎందోనే ఏడి ఎడికల్సి రోడ్ అయితనే ఉన్నాయ్
ఏమో సిఐ అవి వచ్చినప్పుడే చూసి బెట్టరదు
నైట్ చూస్తాతి నైట్ వస్తది నకు నైట్ చూస్తతి నైట్
అదే ఏ ఎప్పుడుకైన ఉంటరు మ్ తం మీగ అ ఒత్తుకుంట కుసుంటరు ఇవ్వడు
ఓ మీకు వచ్చినాయి అంటే మాకు గుడా వస్తాయి పోయిన సారీ మాకే ఫ్ ఫస్ట్ వచ్
ఫస్ట్ వచ్చినయ మాకి లేట్ వస్ ఇంక ఇప్పుడు మగ్గుడ లేట్ అయింది ఎప్పుడో ఎగ్జామ్స్ అయిపో
అంటే మాకు కూడా వస్తాయి ఫిఫ్టీన్ డేస్కో వస్తాయి మొన్న బుక్లెట్స్ వచ్చేసినాయి బుక్లెట్లు వచ్చినాయంటే పది పదిహేను రోజులు వచ్చేస్తాయని అర్థం
హ్మ్ హు
హ్మ్
ఇగ రడీ కావాలి మొహం గడుకొని రెడీ అయితే అయిపోతది
హ్మ్ స్నానం ఎం లేదా మ పొద్దున్నే చేసినవ
చేసేసిన పొద్దున్నే స్నానం చేసి బట్టలు ఉతికెసిన అ ఇంకేమున్నాయ ఈడేం లేవు వేస్ట్ నీను చెప్తాలేనా మోసం చెస్
త
ఇగ బట్టెలు ఉత్కి పండుకున్న అసల్ పండు కుంటే ఎట్లవస్తుంది నిద్ర తెలుసా చె త చెప్ ఏ ఇప్పుడు లేదు కాదనే
అదే పొద్దున్నే నేనేం లేపట్లే ఖాళీగ ఉంట కదా
అదే అదే పొద్దున్న లేసి నేను కూడా పండుకోకుండా పండుకో ముందుకే చేస్తలే మరి సరే తీ హా